ఎక్కడున్నారు
ఇక్కడ బంకులావా అయితే ఏ మన సంతున్నాడు గా ఆ రాడుబెడనా
ఆ
ఆ అ వాళ్ళదే స సైడ్ వాళ్ళ మావ సైడ్ ఉందట వాళ్ళక వాళ్ళ మామకే ఉందట ఒక ఐదు వేలు ఏరియా లోనే
హుమ్
ప్రజెంట్ వా వాళ్ళకు దాని ఏం అంటారు అది ఖాళీగా లేదట
ఆ సంతుతి అంత ఉత్తగానే ఉంటది గాని
ఏం లేదు ఇవర చె
ఆయన ఫోన్ చేసిన సంతుది అంత నమ్మకం తక్కవ అనిపిత్తది నాక్
పోసి ఇప్పుడు పొస్తనే ఉంటున్న ఇద్దరం ఉండని పోయి మాట్లాడి ఒకసారి పోయి మాట్లాడ ఒక మాట ఇరవై ఐదు ఇస్తా అన్నాడు ఇరవై రూపాయలు కాళిగోట్టుడు ఇంటయనా కాదు బయటిఅయనే గాని ఇరవై ఐదు రూపాయలు ఇస్తానడు ఖాళీ కొట్టుడె ఏమైతంది మనకి ఎంత పడుతంది మనకు ఇరవై రెండు రూపాయలు పడుతంది మనకు కొట్టుడు
ఉ కొట్టుడు అంతే పడుతది
ఎ కోడత అయితే అ మరే ఒక ఒక మాట అన్నాడు గా ఇంట్లొవాల్లు అది దాన్ని ఏమంటారు దాన్ని నిచుడలేదట ఇక్కడ లోడింగ్ చార్జ్ ఇవ్వడం లేదంట
ఆ లేపుతనై
అంటే సరే గట్టుంటే అన్న లోడింగ్ చార్జి లేకపోతే ఇట్లా అని నేనూ అన్నా
కనీసానికి ఎంతమంది వస్తారు అంతమందికి బీర్ అన్న తీసుకోమనపోయిన
ఏదో ఒకటి చెప్తాను ఏదైనా ఉండాలి కదా లోన్ చార్జ్ దాని మందు ఏదో ఒకటి ఉండాలని చెప్పినా సరే అని చెప్పిండు దాన్ని బట్టి చేద్దామని పోతాను పో రమ్మన్నాడు కుసేపు ఆగవంటే సరే ఆగుతా అని చెప్పినా
ఏ మళ్ళ తరువాత రేపు రాను అంటాడు
ఏ లేదు నిన్ననే నేను చిన్న పన్న ఆగమని సంతే పోసి వాళ్ళ మాకు పోషిచ్చిండు
అవునా
ఆ అటి ఆన నిన్ననే ఇంటికాడుంచిన అనవసరంగా ఆయన ఫోన్ రిపేర్ ఉన్నా అని చెప్పలేదు లేదు కాని ఏందిరా ఇది అని అంటాండు ఆ నాకు మాట మీద ఉంటడు అయన నాకు రెగ్యులర్గా పనిచ్చేటోడు నువ్వు ఇట్లా చేయకు మావయ్యా అది ఇది అని తిట్టిండు సీరియస్ సీరియస్ అయినా అ అద రేపు చెప్తా ఇయాల చెప్తా ఖచ్చితంగా అని ఏదో అట్లా అంటాండు ఈ ఆళ్ళ మధ్య మన బండి మీద ముగ్గురు ని పంపిన తెల్లగీత మీద ఉన్నది పుల్ల ఏం కదా
పైకె ఉన్నది గా కిందికి అయితే లేదు గా
లేదు లేదు రెండు తెల్ల గీతలు ఉంటాయి గ
కిందిది చూసి నేను చెప్పేది
కిందిది కాదు పైన తెల్ల గీత మీద ఉన్నది
ఆ కింద గీత ఉన్నదా తెల్లది ఆడుక ఆడ ఉంటే నూట యాబై పెట్ తోలున్నట్టు దానికంటే పైకె ఉన్నది కాబట్టి ఉంటది
ఆ అట్టనే పంపిన నేను
ఊ మంచి పని చేసిన సూర్యగాని బండి నువ్వ వేసుకున్నా గండోని బండి నువ్వ వేసుకున్ తొడదన
ఆ గని బండి నేను తీసుకబోతున్నా మ బండి మన బన్ అంటే పోతలేదు గా అనిపిస్తాంది అ బండి కిర్ మంటాంది ముగ్గురు ఎక్కితే
చెప్పినవ వానికి మరి
లేవనే
యాడ పని ముచ్చట
చెప్పినా ముందు బార్డర్లు వేయళ్లి అని చెప్పినా ముందు బార్డర్లు వేసి పక్కలు వేసుకోళ్లి పక్కలు వేసుకున్న తర్వాత క ఆది బెల్ బ బెల్ పిల్ర్ ను ఇగ వాళ్ళిద్దరు కలిసి రెండు ఫీట్ల బాల్కాని కొడతారు అని చెప్పిన
మ్మ్ అవునా
ఆ ఒ సరే అన్నాడు అ బాగ కొట్టి ఇది కొట్టే అంతలో మనం పోయినా అయిపోతది కానీ చూపు లేవదు అట్లా
అవును
అదే చెప్పిన ఆయన్ను ఉండమన్నవ మరి ఇల్లు ఆయనను
ఉండమని చెప్పినా ఎటు బొకు జరా వాళ్ళ రాతులకు ఇ ఈ మట్టి ఏ గడ్పర తోటి వాళ్ళకు రాదు కాబట్టి తువి అటుటు అనాలని కూడా చెప్పిన
ఆ చెబ వేరు మరి మా ఆడుతు సీరియస్ అద నువు సబ్ ఉండే లేకపోతే వా పోేయేసి నన్ను ఇబ్బంది పెడతాడు ఊకె తిరుతాడు నన్ను ఇడతాడు అని అలాపోరు ఒక మాట ఆ
అయినాకు అర్ధం అయిన అలా
అందులో సూరి సూరి చేత్తే మా వోడు ఓర్సుకోడు తొందర చేయాల సదిం చేసుకుని చేయాల
ఎ ఆగినమ్ మరే
బంక్ దగ్గర ఆగినా ట్రిప్పే వాడదంటే కూడా పెటటుబలులేకంటది ఆ
ఎంద్ అయితలేదు
వాని బండే కానని బండే లేదు
ఆ
నావ మలగబోతార మలాతే పెట్స్బెట్న
మ్మ్
పభవాల మళ్ళీడు రావాల మన అదే ఒక అదే ఒడిస్ ఎందుకంటే మరి అడుగడు కాదలయినా గానీ మళ్ళీ ఎందుకల్లా మళ రేపొత్తడా రాడ కూడా తెల్వదు ఆ
అంతే కదా
ఆ ఈరోజు ఈరోజు ఏ
అంటే ఇప్పుడు అక్కడిది అ అయితే అడికిపోతుంది లేకపోతే మళ్ళా మలేసి కొడుతవ
ఆ అదే చెప్తున్నది అడగాలా పోయి అడిగితే ఆయన ఏమంటాడో చూసి ఇగ లేకపోతే మరి ఆయన దగ్గరికి పోయి ఆమేష్ దగ్గరకి పోయి మాట్లాడి దని చెప్పి
అటు ఎల్ సే పూ ఆరు ఫీట్లా
ఆ అక్కడ యల్ సేపు ఆరు ఫీట్లు ఉంటది రెండు ఫ్లోర్లు రెండు పక్కల రెండు ఫీట్లు ఉంటంది గంతే ఉంటది ఏం ఉంటది
ఇక్కడ కాదు నేను అనే అక్కడ ఇంకో ఇల్లు
ఏమోకద ఏం అనుకోలే కానీ అది పెద్ద ఇల్లు అంటే ఈ పద్దెనిమిది ఫీట్లు పదిహేను ఫీట్లు అంటుంది చూసినావా ఆ ఇల్లు అన్నట్టు
అవునా
అద
పోలే పోయిలే అల్రెడీ ఆ కొద్ది వాళ్ళతోటి ఉండు నువ్వు ఏం పని చేయొద్దు కానీ అట్లా ఉండు ఆ ఇంటికన్నే ఉం వయరు పట్కపోదామా పటుకపో రేపు కూడా మనక వయరు సరే ఇప్పుడు ఒక ఆటా ఐదు కేజీలు పట్కపో